ఆ మేడం గుడ్ ఈవనింగ్ మేడం ఎం చెస్ సన్నారు మేడం
మేడం ప్రజెంట్ ఇంకా స్కూల్ లోనే ఉన్నాము బుక్స్ కలెక్షన్ చేసుకుంట
టైం కాలేదా మేడం
ఇంక ఇంటికి వెళ్ళాలి మళ్ళ టీ చేసుకోవాలి మళ్ళీ వంట చేసుకోవాలి బట్టలు కలిగా మొత్తం పని ఉందండి పెండింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మళా స్టార్ట్
పొద్దు చేసిరరా మేడం టైం టైమ్ ఉండదేమో
పొద్దున్న ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్కే కదండి ఆ సెవెన్ సెవెన్ థర్టీకి రావాలి స్కూల్ కి మేము సో ఆ మార్నింగ్ టైమ్ లో కుదరదు ఏదైనా ఈవినింగ్ ఎంత ఇప్పుడు ఎంత అ అలసిపోయినట్టు కాదు ఈవినింగ్ ఎంత మననే వేసుకోవచ్చుక పడుకున్న తర్త లేచసి మళ్ళీ బట్టలుతుకాలంట అది లేజ్గానే అనిపిస్తంది చేయబద్దు కాది మేడం ఇగా ఇది బెటరే ఇంకా ఈవెనింగ్ ఎంతసేపన మేల్కొని చేసుకోవచ్చు
మ్మ్ మరి పిల్లలుకు మీరు ఇక్కడ ఉంటే మరి పిల్లలు మా ఆఫ్టర్నూన్ టైం ఇంటికి వచ్చేస్తారేమో కదా
ఆ మాద్ జాయింట్ ఫ్యామిలీ అండి. అత్తమ్మ, మామయ్య, బాబాయ్, పిన్ని, అందరు గలసేవ్ ఇగా జూస్ కుంట్రా అండి వాళ్ళు
చూసుకుంటారా. ఆ అట్లైతే బెటరేగా
పిల్లలు పెద్దొళ్ళే చిన్నోళ్ళేం కాదు, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, బాబు టెన్త్.
ఆ అట్లైతే బెటర్ తీయ్. ఇట్టాయైంత టెన్షన్ ఉండది.
వాళ్ళే ఏసుకొని తింటరు ఇగా అన్నం.
ఆ కొంచెం చిన్నోళ్లవైతే ఎంత లేదనోల్ బయబు, ఇగా మగ పిల్లల అయితే ఏమో అటు ఇ టూ ఊరుకులాటే ఉంటుంది. ఆడ పిల్లలు అయితేనేమో ఆ సదరు ఈ సదరు ఐస్ సదిరియాలి, సద్రయాలి. అవును అదేగా జాయింట్ ఫ్యామిలీ ఉన్నాద్ బెటరే గాని
ఆ వాళ్ళు ఉన్నదనే కొంచెం ఇన్టెన్షన్ లేదండి. లేకపోతే టెన్షన్ అవ్వాల్సిందే ఇగా
హు అంట్ ట్యూషన్ గిషన్ ఏళ్ళిపోతారేమో గాదా
ఆ ఇంకా ఎలారు. పాప ట్యూషన్ అంపించట్లేదు బాబుకి ఇక్కడే దుష్ కన్ వెళ్తాడు బాబూ ఇప్పుడు ఏళ్ళిండు గావచ్చు ఇంటిక్ ఏళ్ళిన్ తర్వాత మీటింగ్
ఇప్పుడు ఏయిట్ వరకు ఉంటది. స్కూల్ ఫైవ్ ఓ క్లాక్ వరకా
ఆ ఆ మేడం ఫైవ్ ఫైవ్ వరకి ఒక నిమిషం మేడం, ఒక నిమిషం ఆగండి. వే బస్తతైతే మాల్నా నన్ను ఎవరు డ్రాబ్ జేయాలె బాబాయ్ ఫోన్ జేత్ టారు ఫోనే జేయలే నాకు మంచి లేదాయ్ కానీ ఎంత మంచి లెహటన్ నీన్ ఇప్పుడు దింప్ పోతగాని పొద్దున మాట్లాడడానికి టైం ఉండదు మళ్ళా పొద్దుననే పోదాం మరిగా అట్లా అనే నేను ఆ ఇప్పుడు మనం ఎన్నిటి వరకు ఏళ్ళదం ఫైవ్ వరకా సా చెప్పండి మేడం
ఒకే మేడమ్
యాక్చువలీ ఇగో ఒక స్కూల్ అడ్మిషన్స్ కోసం అని ఇక్కడ అడ్మిషన్ తిరుగుదామని వెళ్దామని అడుగుతున్నారు.
ఈ టైముకి ఎవరెవరు దొర్కుతర్ కొంచెం ఏమో కొంచెం ఈవినింగ్ కావాలి సిక్స్ అయిన
ఆ కానీ మేడం ఒక్కొక్కరిది ఒక్కొక్క ఏరియాలో ఉంది టీచర్స్ ఒకరంటు ఒకరిటు క్రాటున్నారు. మళ్ళి ఇంటికేలే అంత వీల్ అవ్వదు కదా అని ఇక్కడ బైక్ ఉంది మేడం దిసుక్ ఏళ్తాన్ అని అంటున్నారు అయితే రేపు మార్నింగ్ ఏళ్ళతా వచ్చి వెళ్తాలేండి అని అన్నా
హు అట్లా అట్లా అయితే ఇస్తారు కదా స్కూల్ నుంచి
ఆ పర్మిషన్ ఇస్తారు. వాళ్ళకి అడ్మిషన్ కావాలన్నప్పుడు మాకు పర్మిషన్ ఇస్
ఆ అట్లైతే బెటర్ ఎందుకంటే అంటే మనకు స్పెషల్ టైం తీసుకోవాల్సిన అవసరం ఉండకుండా వాళ్ళ ఇచ్చిన టైమ్ లోనే అయిపోతై కదా అది మన తీరు కూడా అయిపోతది, అయితాయితది. లేకపోతే లేదుగాని ఎల్లుడై
వేల్ అయిపోతది అదే ఇగా మార్నింగ్ లోనే వెళ్ళాలి. చల్ల చల్లగా ఉంటది.
ఎందుకంటే పిల్లలు దొరకరు, ఒకటే దొరికితే పొద్దున్న దొరుకతే లేకపోతే ఈవినింగ్ దొరుకతారు. పిల్లలు దొరకాకపోయినా గానీ మినిమం పేరెంట్స్ అయితే దొరకాల్ గాదా పనీ
దొరకలే అదే మేడం విలేజ్త్ర ఎవరు దొరకారు వెళద్దు పొద్దున వెళ్ళలే కొద్దు సాయంత్రం ఏళ్ళాలిగా
సాయంత్రం అంటే ఫైవ్ కుటనివద్ గా సిక్స్ సిక్స్కే ఏళ్లాల్సి వస్తది అంత పొద్దున్న మనదు మన టైమ్ ఎందు వేస్ట్ జేసుడు అదే ఏదో స్కూల్ టైంకి ఇట్లా తిరిగి వచ్చిన కానీ బెటర్ అయిపోతది
ఉన్ మన్ మధ్యానం టైంలో పడుకుంటరు. ఈ ఫోన్లు వేసిన వాళ్ళు కొంచెం అన్ నేజీగా ఏ ఫేజ్ అవుతారు. ఆవ్
మధ్యానం టైమ్ లో ఎవరు ఎక్కువ ఉడతారు కదా ఇంట్లో ఇంకా మనకు అదే స్కూల్ టైంక్ కేళ్ళిన కూడా
ఉమ్
అదే అదే
రెస్పాన్స్ లేదు
అవును లేండి మీ వాయిసు కొంచెం అవును మేడం మీ వాయిస్ ఎందుకో స్ట్రక్ వస్తుంది మేడం అవును ఆ ఇప్పుడు వస్తుంది మేడం ఇంకా ఇంకా విశేషాలు ఏంటి మీ పాపకి ఇంకా అడ్మిషన్
మా పాపకు అడ్మిషన్ చేయలేద ఊరు నుంచి నిన్న వచ్చ ఒక హెల్త్ బాగాలేదు ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళొచ్చు మీతో మాట్లాడినా మాట్లాడుతూ మాట్లాడ సడన్ గా ఇట్లా పట్టి చూస సడన్ గా ఫీవర్ వచ్చండి సడన్ గా ఆ ఫీవర్ మెడిసిన్ వేసినాం కానీ అయినా కానీ ఎక్కువ అనిపించింది ఇగ భయం వేసింది దెబ్బకి హాస్పిటల్ తీసుకెళ్లి ఇప్పుడు వచ్చినం ఆమెకు కడుపుని వస్తోంది అనుకుంటూ ఉండే ఇగా కడుపు నొస్తుంది అనుకు కుంటనే భయంతోనే కడుపులో టాబ్లెట్ వేసిన గాని ఫీవర్ బాగా ఒకటేసారి ఎక్కువ వచ్చేసింది ఇగా అది డ్రాప్లు వేసుకుంటూ ఉంటే కుదరదు కదా
మీ సారు పేరు ఏం పేరు చెప్పు మేడం నేను అన్నాను కదా సార్ పేరు మహేందర్ అంట సురేందర్ సార్ ఏమో ఇంటి పేరు ఏమో
ఆ వితౌట్ ఇంటిర్ పేర్ లేనా అంటే బాగా మంది ఒక్కొక్క పేరు ఇద్దరు ఇద్దరు ఉంటారు కదా అది తరంధజ బస్ అనేది మనం కనపడానికి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్లర ఏదే కనపడానికి అ
యాక్చువల్ గా అక్కడ నా ఫ్రెండ్స్ కూడా ఉండే భాగ్యశ్రీ తెలుసు కదండి మొన్న చనిపోయింది పాపం తను ఆ తను నాకు క్లాస్మేటే అండి మా ఫ్రెండ్ తను అక్కడ నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చేదాన్ని సో తను అట్లా అనేసి
ఎందుకోనాకు అది సరికిల్ చిన్నగా కనిపిస్తాయి కాని బయట నుంచి లోపల బాగా ఉంటుది చిన్న చిన్న
ది ఆ చిన్న చిన్న ఇల్లలు బాగుంది అవున తెలుసు ఒకసారి చిన్నప్పుడే నేను స్టడీ పర్పస్ గానే చిన్నపిల్ల చిన్నగా ఉన్నప్పుడు
ఇక్కడ మేము మేము అక్కడ ఉం మేము అక్కడ ఉండం గాని మా అమయ్య వాళ్ళ ఇల్లు ఉంది అని ఇగా మొన్న అట్లా ఇట్లా అయ్యేసరికి వెళ్ళేసరికి ఇగ వీధి వీధికిళ్ళి అంటే భోజనాలు పిలవడానికి వెళ్తే అది ఊడుస్తానే లేదు గల్లీల గల్లీల మీద లుస్తారు నేను పెళ్లయిన అప్పటి నుంచి ఎల్లుడు ఇదే ఫస్ట్ టైమ్ వాళ్ళ అండా వరకు అది అంత చూస్తేనే నాకు దిమాక్ కరాబయ్యి చూడానికి ఏమో చిన్నగా ఉంది ఓ గల్లి గల్లి గల్లికి ఒక పది ఇల్లులు ఉన్నాయి గల్లీ గల్లీకి ఇంకా ఆ గల్లి గల్లి కి ఇంకా రోడ్లు ఉన్నాయి
అవునా మేడం మీ ప్రాపర్ ఎక్కడండి
ఆ మా ప్రాపర్ చంద్రపూర్ అండి
ఓకే ఓకే చంద్రపూర్ లో మా ఆడిబిడ్డ వాళ్ళు అక్కడే ఉంటారండి చంద్రపూర్ బింబగేట్ దగ్గర
భీమా గర్ మాది జెట్ పూర్ గరు దగ్గరా
జెట్ పూర్ గేట్ దగ్గర స్కూలు ఉన్నది చూడండి ఇందిరా
ఆ స్కూల్ శివ్జీ హాస్పిటల్ ఉంది
ఓకే ఆ అమ్మా అట్ సైడ్ మా వాళ్ళు కూడా ఉంటారు కానీ అది అంత తెలియదు నాకు అంత చాలా విమ్బ గేట్ తెలుసు జట్పుర గేట్ కి ఇంకా లోపలి ఉంటారు ఇంకా
ఆ అదే లో అంటే అక్కడ జట్పూర్ గేట్ దగ్గర రెండు మూడు అది సప్న థియేటర్ సైడ్ ఒక ఒక ఏరియా ఉంది ఇది శివ్జీ శివ్జీ హాస్పిటల్ లేద పెద్ద హాస్పి హాస్పిటల్లో పిల్లల అది అక్కడ నుంచి ఒక ఏరియా ఉంది వెనుక సప్న ఇది ఏమన్ ఇప్పుడు జీ బజార్ అని ముందు ఉండ ఇప్పుడు కాలిపోయింది ఇప్పుడు అక్కడ గుల్వాడ హాస్పిటల్ అక్కడ నుంచి ఒక ఏరియా ఉంది అంటే రెండు మూడు ఏరియా వైసెస్ ముందైతె బాగా అదికార రోజ జడ్పూర గేట్ అ చిన్న కోడె గాని ఇక్కడ మన నాలుగు కాలనీ ఐద్ అయితే అక్కడ ఒక్క కాలనీ అంత పెద్దగుంటది
ఆ
అందుకే అటు కాలనీ వాసు కౌన్సిలర్ ఒక కాలనీకి నలుగురు కౌన్స్ నిలబడతరు మ్మ్ నలుగురు అ నలుగురు ఉంటరు ఎ అట్లా ఒకొక్క ఒక వాడకే
ఆ ఆహ
పెద్ద పెద్ద వాడలు ఉంటరు అయితే ఒక వాడకు నాలుగు కౌన్సిలర్లు ఉంటరు
మ్మ్ హ్మ్
మ్మ్ వీరవాజ బా పెద్దగా ఉంది
అదే అదే అండి
ఇంక ఎక్కడ ఎక్కడ కెళ్ల ఇగా
ఇంకా
మరి పిల్లలయితే రారు మీకు మరి ఓన్లీ మీకే క్లాసెస్ ఓన్లీ ఇక ఆ లన్ క్లాసెస్
మాకు ఆన్లైన్ క్లాసెస్ చెప్పా కంపల్సరీ ఉంటది ఆన్లైన్ క్లాస్ ఉంటది మళ్ళీ మా వర్క్ షాప్ ఉంటది మేడం వన్
ఆ టెన్త్ క్లాస్ వాళ్ళకు అంటే ఎక్స్ట్రా క్లాసెస్ లెక్క ఏదైనా సమ్మర్ లో పెడతారా మరి
సమ్మర్ మొత్తం ఉంటది వాళ్ళకి మొత్తం మార్నింగ్ ఇంగ్ ఎయిట్ నుంచి మేడం ఈవెనింగ్ సెవెన్ వరకు వెలగేన్స్ స్కూల్లోనే ఉండడం ఇంకా టెన్త్ వాళ్ళకు ఉంటది కంపల్సరీ ఇప్పుడు కూడా ఇక టెన్త్ పిల్లలు సుల్లో ఉన్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు మళ్ళీ స్కూల్స్ కి వస్తున్నారు ఇక్కడే ప్రిపరేషన్ చేసుకొని వెళ్తున్నారు
ఆ అట్లయితే కొంచెం బెటర్ అంటే వాళ్ళకు కూడా అంటే ట్యూషన్ కొంతమంది ట్యూషన్ వెళ్ళాల్సిన అవసరం
ఆ ఉండరు ఇక్కడ మొత్తం అయిపోతయి మేడం ప్రాక్టీస్ ఆల్మోస్ట్ నేర్పిస్తారు చాలా నేర్పిస్తారు
కొన్ని కొన్ని స్కూల్లలో ఎందంటే స్కూల్ కెళ్ళి కూడా మన ట్యూషన్ కెల్లాలి ట్యూషన్కి వెళ్ళి కూడా స్కూల్ కెళ్ళాలి
ఆల్మోస్ట్ ఇగ చేస్తూనే ఉంటారు కంపల్సరీ
ఇంగా ప్రోగ్రామ్లు కూడా బాగుంటాయమ్మో చెబ్ జనవరి ఫో పంద్ర అగస్ట్
ఆ ప్రతీది ప్రోగ్రామ్ ఇప్పుడు వీళ్ళకి స్టడీ పర్పస్ ఎలా అంటే మేడం ప్లేవే మెథడ్ లోనే చెప్పాలి వీళ్ళకి ఇప్పుడు యాక్టివిటీ పర్పసా ఇప్పుడు డైరెక్ట్ బోర్డు మీద చెప్తే అర్ధం కాదు కదా ఏం ఆ
యాక్టివిటీస్ లాగా చెప్పడంతోనే వాళ్ళ కొంచెం అంటే క కొంత కొంతమందికి బాగా మంది అర్థం కాదు వాళ్ళకు మాత్రం ఇది మెథడ్ అనేది షార్ట్ కట్ మెథడ్ బోర్ కొట్టది చదువా అంటే బాగా తరాసచ్చుడు అట్లా ఉండది
అదే అదే ఇగో ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నా నన్ను
ఓకే మేడం ఒక టూ మినిట్స్ ఉంటే మనకు ఇది అయ్ టెన్ మినిట్స్ కూడా అవడానికి వస్తది అవున లేదా మాట్లాడుకున్ ఇక మీద ఇక ఇదే చెప్పడానికి ఏమో అడ్మిషన్లకి ఎప్పుడికి వెళ్తారు ఏం లేదా అన్నదా
ఆ పేరెంట్స్ వచ్చింద అయితే మళ్ళీ మాట్లాడడానికి సార్ రమ్మంటున్నారు అది
మ్మ్ ఓకే మేడం ఒక టూ త్రీ సెకండ్స్ అయితే మాట్లాడితే మన టెన్ మినిట్ టార్గెట్ అయిపోతది ఇంకేన్నన్నా ఉన్నాయి మేడం టూ త్రీ అయితే అయిపోతానే
ఆ అయిపోయినదా ఇంకా టూ ఉన్నాయి అనుకుంటా మేడం ఇంగ
ఆ టూననా ఇక నెక్స్ట్ దానికి కూడా మనం మాట్లా ఉంటేట్టు అదే ఇంక ట్వంటీ ట్వంటీ మిట్స్ ఇంకెంత
అవును అవును ఇంక ఎన్ని మినిట్స్
ఓకే మేడం థ్యాంక్ యూ మీ సార్ దగ్గరికి వెళ్ళి కలిసి రాండి ఓకే మేడం థ్యాంక్ యూ
ఉ ధన్యవాదాలు